ఆ జాతి గారు సెట్ చేసి ఇమ్మంటుందా నేను అక్కడ సెట్ చేయను మొన్న రిప్లై ఇవ్వలేద్ నాకు
ఇంక ఎలాగో అలా ట్రై చేయి
ఎలాగోళ ముందు ఎలాగైనా ఎలాగన్నా ఏదోలాగా కట్టుకుంటారులే హ్యాండ్స్ దగ్గర అతుకులు అతుకులు ఉంటే చిరాగ్గా కనపడదా
హ్యాండ్స్గర ఎందుకు పెట్టావు ఇంక వేరే దగ్గరన్న క్లాత్ తీయపోయవా
హ్యాండ్స్ దగ్గర కట్ చేేసినప్పుడు క్లాత్ సరిపోలేదు నేను మధ్యలో ఏదో కట్ చేస్తాన అన్నాను కదా రివర్సు లో
బెల్ట్స్కి మరి వేరేది పెటోచ్చు కదా క్లాత్ అదే బెల్సలాగా పెడతారు
వాటిలకి ఇంకా కట్ చేయలేదు నేను హ్యాండ్స్కే సరిపోలేదు హైట్ ఎటు చూసినా సరిపోలేదు చూస్తనే హ్యాండ్స్ పైకి వచ్చేస్తున్నాయి ఇది వచ్చేస్తుంది కుదరట్లేదు
మీటర్ మీటర్ కాద అది
మీటరే నేనే నాశనం చేసేసాను మధ్యలోకి కట్ చేసే సి
ఆ అంటె ఎవరికన్నా ఇచ్చుకుంటారా నువ్వే కుడతావ
మా అమ్మ బయట ఇచ్చుకుంటది కుట్టే వాళ్ళు వాళ్ళు బోలెడు మంది ఉన్నారు అక్కడ
మరేవ అంత మంచి క్లాత్ పాపమాంటిది
ఇవ్వ లైనింగ్ కూడ తెచ్చకుంద అది కాని కుదరకపోతే పెళ్లే నాకు
ఇంకా అవన్నీ చూసేసి మనం కుట్టేత్తామ్లే అనుకున్నావా
ఏందో ఈ యాం టి ఉంది కదా ఈ ఆంటీ చెప్పంది చెప్పులకి అది ఇంకెలాగైతే నేను ఎందుకు కుట్టలేను ఈ ది కుట్టెతను ఈజీగా ఉంది కదా అని మొదలెట్టేను కట్ చ్చేసి పడేసాను ఇష్ట సరంగ ముక్కల్ని
ఉమ్
ఆ అవునన్డి ఉమ్ ఉంటా ఇప్పుడు కానా తిట్టవబోతే
అమ్మాయి పక్కాగా రేపు ఇవళ ఇవాళ చేస్తాండ రా అంత చేత్తదో చేయరో తెలియదు దు
ఏర వేర వచ్చేంది పడుకోమను ఇంకా రెండు రోజులు ఎప్పుడు నుంచి మొదలెట్టింది
ఆ డి
నైట్ డ్యూటీ అయితే పొద్దున అంత ఫ్రీగానే ఉంటది కదా
అవును మా అమ్మ అప్పుడే కాలీఫ్లవర్ ఇవాళ పొద్దున్నే వండే ఎతున్ది మా అమ్మ కాలిఫ్లవర్ కూరను రైస్
రోజయితే పప్పు దాస్తే ఉండుతుంది
ఉ
వాచెస్ లో చూసావా మీషో లో వాచెస్ లో ఫోటోలు ఎత్నరే
వాచెస్ ల ఫోటోల
ఆ వాచ్ హ్యాండ్ వాచ్లు పెట్టుకుంటాం కదా చేతికి అందుల టైం జూపిత్ ఇత్తగా అందులో ఏత్తున్నారు ఫోటో ఏత్తున్నారు
ఈ మధ్య ఫోటోలు ఎక్కడ పడతా అక్కడ ఏంటి ఫ్రిడ్జ్ కి పెట్టుకోన్ టారా నేను చెప్పాను కదా అక్కడ ఫోటోలే మళ్ళీ ఫోటో ఫ్రేమ్స్ బాబాయ్ ఫోటోలో ట్రెండ్ అయిపోయినాయి
గిఫ్ట్లు గిఫ్టలా అన్నమాట ఇవన్నని చక్కగా నేమ్స్ కూడా వాచెస్ లో నేమ్స్ కూడా దీన్ని పెట్టానమ్మా నే వాళ్ళ తమ్డికి ఏదో గిఫ్ట్ ఇచ్చుకో ంటానంటే ఈ రోజు వాళ తొమ్ముడు బర్త్డే కూడానా
హ
ఏమి ఇవ్వాలంటే ఇంకా ఇ అన్నీ పెట్టావు వద్దు కోస్ట్ నసలే నాకంటన్న
ఆహా
ఆ లా ఉంద
నేను క్యాన్వా ఎక్కించుకున్నాను ఇన్స్టాల్ చేసుకున్నా అందులో ఏమంది ఎడిట్ చేసుకోవచ్చు కదా ఫోటోలో ఫస్ట్ ఫోర్టీన్ వరకు మనం ఏమంట తీసుకోవచ్చ అంట ఎందుక నాకు ఎలచేయ లో రావట్లేదు అందులో ఏ మచ్చమితిగా చేయత్క రావట్లేదు
ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చా పోర్టీన్ వరకు
ఆ తర్వాత మళ్ళీ సబ్స్క్రిప్షన్ ఉంటది దానికి పోనీ మనం మనం ఏమైన్నా ట్రై చేసి ఫోటో షాప్ లాంటిది ఏమైనా చేయాలి
ఊ అందులోనే ఏడిచ్చే దిగను ఫోటో నేను అట్ల
ఇన్స్టా లోనేమో ఒకటే చెప్పేత్తున్నాడు క్యాన్ వా లో యూజ్ చేసుకోవచ్చు టెంప్లెట్స్ చేసుకోవచ్చు మమా సొంతంగా డబ్బులు సంపాదించే ఇచ్చా అని చెప్పి
ఓహో అంతలే ఆ గిఫ్ట్ షాప్ లో చేసే గా గా అందులో ఫోటోలు ఇందులోనే ఎడిట్ చేస వాళ్ళు
ఉహు
క్యాన్వాలో క్యాన్వా ఎప్ ఫ్రీ ఎసారంటే కాదు డబ్బులె కట్టి కొనుక్కొ వాలన్నాడు
ఆ టూ నైంటి నైన్ ఎసా సుబ్స్చ్రిప్షన్ అప్పుడు తగ్గిందంట కొంచెం
ఆ అందరు వాడేతున్నారు కదా ఏఐ కదా అది
ఆ ఏఐ ఇప్పుడు అన్ని ఆయేగా ఏఐ డిజి లిప్ లు అయ్యా బాబోయ్ ఇంస్టాలో చూసి చూసి అలిసిపోయినా అయన్ని
ఇదిగో ఈ డిజిటల్ స్కిల్స్ అని చెప్పి మొన్న ఫర్ ఎవర్ దాంట్లోకి వెళ్ళానుక అక్కడతో మొత్తం అయిపోయింది పక్కక్ వచ్చేసాను ఇంకా
పగలు సేయడు
కాని వదలట్లేదు ఇంస్టాలోకి వెళ్తే చాలు ఒకటి చూస్తే అన్ని అయే ఉ నాక్ చిరాకు వచ్చేస్తుంది బాబు ఇన్స్ట డిలీట్ చేసేద్దామ అనిపిత్తంది
నేను డేటా అయిపొతుందని డెలీట్ చేసేసాను
అయ్యయ్యోఆ లేకపోతే దివ్యదానికి ఈ రీల్స్ చూడలేక సచ్చిపోయేదానమ్మా
హహ ఇంకా అది బిజీ అయిపోయింది కదా
ఖాళి దొరికుతే మరి బ్రేక్ దొరికితే వెళ్ళిపోతారు అందులోకి ఇంస్టాలోకి తలకాయఎట్టెతారు ఎత్తుకెళ్ళి నిన్న సలరా రెడీ అవడానికు టైం కూడా లేదా మూడేసుకోని జడ అలా హెయిర్ బ్యాండ్ ఎట్టుకుని వెళ్ళిపోయినా అక్కడేమో చిరాకు వచేత్తంది అని ఆఫీస్ లో ముడేసేసాన
ఉమ్ అయ్యో దానికి కొంచెం జోకులు వేసినట్టున్నారు వాళ్ళ సార్ వాళ్ళు
ఊ అసలే ఆళ్ళ సార్ ఆయమ్మ గీయమ్మ అంటాడు
ఊ నేను వెళ్ళినప్పుడు చూ చెప్పాను కదా ఏంటీ ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు ఏంటి సార్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు దాంతో అయినే
ఉమ్ వాళ్ళ సార్ న్నరంటా ఏదన్నా ఎవరు ఏం మాట్లాడరు నువ్వే నాతో రి నువ్వే రియాక్ట్ అవుతావు అందుకే నేను నిన్నే ఏడిపిత్తాను అన్నారంట మరి ఏదైనా అన్ ఊరుకోవచ్చు కదా ఇది ఏఒ పెద్ద ఇంట్లో అన్నిళ్లాగాను అంతె ఏటి చిన్నపిల్ల లాగా ప్రతిదానికి అనేయాల ఇది
ఆ
ఆఫీస్ అంటే ఆఫీస్ లా ఉండాలి కదా
ఆఫీసు అంటే ఏమన్నా పట్టించుకోకూడదా
కాదు ఇదిచ్చ ఇదివ్వబాట్టెకదా అలాగా పందిగొక్క తొక్కా అంటున్నారు చిరాగ్గా
అవును
ఉమ్ ఇంక
నువ్వైతే ఆ ఫ్రస్ట్రేషన్ అంతే నా కో దానికో కాల్ చేసి తీర్చేసుకుంటావు ఏంటి గ్యాస్ కంపెనీలో చే అ నంట
అయ్య బాబోయ్ ఎంతదోరణంచేసిందే రాత్ర అంతా అదే వచ్చింది తెలుసా కల్లొ లో ఇంకా అయ్యే ఏంటి ఎప్పుడు అనుకున్నా అది నేను రాత్రి పడుకున్నప్పుడు కాదు మధ్యర త్రలో లేసాను రెండింటికి అప్పుడు వస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అవన్నీని ఎంత దారుణం చేశారు ఎంత అవమానం చేశారు నన్ను అయ బాబోయ్ నాకు అసలు ఏం చెప్పకుండా ఇలా చేసి అలా చేసి మళ్ళీ నామేన్న నిందలేసావ అనిపించే ఎవరు కావాలని కక్షగట్టి మానిపించేశారు ఇలా తిడతారా అనేసి ఓ తెగ బాధ వచ్చేసిందె పొదన్న సాయంత్రం కష్టపడి వెళ్ళనేమో హలో హలో ఉన్నారండి ఎవరైనా హలో హలో హలో ఫోన్ కట్ చేయకండి టెన్ మినిట్స్